అమన
ఉ బాగున్న నువ్ బాగున్నావా
ఉ బాగున్నా ఏంచేస్తున్నావ్
హి జలా కు ఉ రిపల బుంది హుహు అసలు ఇంతవరకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా కనెక్షన్ కాలేదు అది బిఎల్ఎస్ఐ
విఎల్ఎస్ నాది సేమ్ ఎంఓస అలాగ ఉంది ఒక్కటి కూడా అలా
అసలు రా్రాయింగ్ కూడా రాల్సింది అంటే థిరీ వరకు రాసాం ఇంకా డయాగ్రామ్స్ ఉ అవున్న అవి వెయ్యల్లా
హుహు
మాకు అసలు వియల్ అసలు ల్యాభ దొరకదు ఇంతవరకు మూడు ల్యాబ్లు నాలుగు ల్యాబ్లు ఒకవేళ పోయినా కూడా వాళ్ళకి రదు ఎట్లా చేపియాలో అని
పిలయిస్ ఎన
ఉ నను ఆ తెలుసు మాకు నేను ఇప్పించింది మా అక్క దగ్గర నేర్చుకున్నా
అవునా
అంతే ఆ ప్రాసెసే ఫాలో అయిపోయేది ప్రతిదానికి
అంతే మాకు కొన్ని ల్యాబ్స్ ఎక్కు ఉండడం వల్ల ఓకే పర్ల హూ
ఇం ఏప్రిల్ వస్తేసాలు ఇకా ఇ మద మద మదమా అని ఎగజామ్స్ మిడ్ ఎక్స్
టూ ఇయర్స్ ఉండండి మళ్ళీ ఫోర్త్ ఇయర్ పోతే ఇరు ఒక రోజు ఖాళీ ఉండదు
ఊ మెంటల్ ఎక్కేస్తున్నా ఆడెడి ఆపరేషన్లో వెళ్ళిపోతాము ఏమో
అవునవును అది కరెక్టే నాకైతే ఎగ్జామ్ హ్మ్ సేమ్ ఎక్సామ్ టైమ్ లో అయితే ఇకా క కూడా ఆడవవు నాంగైయితే
నా కూడా కూడా కాళ్లుచేతులు చదివింటా పాస్ ఏమో ఎయితామని గ్యారెంటీ ఉంటుంది కానీ పాస్ ఎవరికిగా అలా మనం గర్ల్స్ కి సాటిస్ఫాక్షన్ ఉంటుందా చెప్పు పాస్ అయితే
ఊహు అస్సలు ఉండదు ఎందుక కష్టపడి చదివి ఉంటూం కదా
ఊహు అన్నిీ చదివినా కూడ కాలు చేతులు చివరి ఇంగ్ అయిపోతు తయి ఒక మళ్ళ ఒక పక్క చలికాలం అయితే అబ్బా చ పలెం
అహో నోను నేనైతే వనికిపోతాండి అది భయంతో వచ్చె వనుకో అర్థం కాదు లేకపోతే చలివళ వచ్చె వనుకో అర్థం కాదు
అన్నం లేక అన్నం కూడ దినకుండా అబ్బ
ఉమ్ అవును
మార్నింగ్ అయితే టిఫిన్ కూడ చేయకుండా పోయి రాస్తాం ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ టిఫిన్ కూడ ఏమో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయము అట్లా పోయి రాస్తా అంటాం
ఉహు సరే డిప్రెషన్ ఇట్లాయిపోకూడదు మనకన్నా ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు
అవును అసలు మనకి అయిన ఏం చెప్తావు లె ఈ చదువు అంటే నేను స్ట్రెస్ వచ్చేస్తాను ఏం నేసే చెప్పు ఇంక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంద అంటే ఏంటివి లేదు జాబ్ కొడ్తేనే లైఫ్ మనీ ఉంటేనే లైఫ్
అదే అయిపోయింది. ఏమో గట్ల అయిపో
చిన్నప్పుటి నుంచి మనం చూస్తా వస్తాన్నాం కదా డబ్బు ఉంటేనే ఇది ఏంద రెస్పెక్ట్ వాల్యూ
అది మాత్రం నిజం
అదెండి ఇప్పుడు మనం మన ఏజ్ అయిపోంది అనుకో స్టడీ చేసుకుని అంటే చదువుకునే ఏజ్ అయిపోంది నింగ దీని తర్వాత మనకి డబ్బు డబ్బు డబ్బు అని ఉంటాం మనం ఇప్పుడు కూడా ఆ థాట్స్ ఉంటయి మనకి మనీ మనీ మనీ మనీ అని
ఖచ్చితంగ ఇన్ని ఏల్ల్ చదివి ఏదో ఒకటి చేయకపోతే అయి పై ఉనలేం ఆ తలకాయ నొప్పికి ఆ స్ట్రెస్ కి ఇంకా ఏమైపోతామో మనం
ఉహ్ ఈ ఏం అసల దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంద సొల్యూషన్ ఏం లేదు చదుకోవాల్న అదే
సొల్యూషన్ చదువుకోల అంటే అదే కానీ మనం చదువుతాము కానీ ఎందుకు డిప్ ఆ స్ట్రెస్
ఆ అది మనం జస్ట్ ఎగ్జామ్కి చదువుతు ఎందుకంటే ఎగ్జామ్కి పాస్ కావాలని చదువుతాం
కరెక్ట్ కరెక్ట్ ఎగ్జామ్ ముందర ఒక రోజు ముందర కూర్చుంటాము
మనకి ఎట్లా అంటే జాబ్ టెన్షన్ ఉంది చదవాలని తెలుసు కానీ చదవము
చదువు వీట్ కొన్నిటికి ఇది సోషల్ మీడియానే అంటావ
ఆ మెయిన్ సోషల్ మీడియానే కారణం ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ అని ఇన్స్టాల్ చేస్త
నేను కూడ చేసినానం ఇన్స్టాగ్రామ్ అన్ ఇన్స్టాల్ చేసినా టూ వీక్స్ ఉన్నా గట్టిగా హార్డ్ వి ఏదో ఇన్ సేల్యూషన్ షే
నేను ఎట్లా అ మా మీద డిప్లొమా టైమ్ నుంచి నాకు ఫోన్ వచ్చినప్పటి నుంచి దాని ముందు మా అమ్మ ఫోన్ వాడతాండినా ఏమైన్నా ఎట్లా సమ్ ఎగ్జామ్స్ ఉంటే చాలా నేను ఇన్స్టా లాగౌట్ చేసేస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఆఫిస్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్జైట్మెంట్తో చదువుతాయి ఎందుకు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే ఇంటికి వస్తా థానీ ఇన్స్టాల్ ఆ ఆ ఇన్స్టా లాగిన్ చేస్తా ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారు ఎవరెవరు రీల్స్ సెండ్ చేస్తురో అంతా చూస కే ఎక్సైట్మెంట్ ఉంటుంది నేను ఆ ఎక్సైట్మెంట్ చదువుతా
ఆహా
ఇగ ఈడ బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి ఇ
మనదే అయిపోయింది సెల్ మనదే అయిపోయింటంది
ఒకసారి ఏమ లాంగ్ అవుట్ చేసా అంతే టూ వన్ లో టూ టూ అంతే
హు
నేను ఏం చేయాల
ఇంకా ఎట్లాంటే ఎగ్జామ్ టైమ్ లో ఇంకా స్ట్రెస్ అయిపోయేది మళ్ళ ఆ స్ట్రెస్ తగ్గాలని ఇంస్టాగ్రామ్ లో
హు మిన్నా స్ట్రెస్ ఆ తగ్గియాలంటే ఏం చేయాలి నా చెప్పు ఏమన్నా
స్ట్రెస్ తగ్గాలంటే నా రోజు ఒక నాలుగు గంటలు గాని ఒక గంట అయినా చా
ఎంతకు లేసి
ఆహ ఒక గంట అయినా చదవాలా అంట అన్నా
ఊ మా సరే చదావమంటావా బుక్స్ తీసేనే హెడేక్
అది మల్ల పెద్ద స్ట్రెస్ కదా
ఆ అది మల్ల ఇంగా పెద్ద స్ట్రెస్
నాకు చదవుదాం అనిపిస్తుంది కానీ ఏం చదవాలో తెలియదు
ఊ
హు అట్లా ఆలోచించి ఆలోచించి మళ్ళ పెట్టేసిది
హు ఇప్పుడు రేపే మిడ్డు ఉందనుకో ఈ రోజు అంతా చదివేద్దాం పొడిచేద్దాం అని ఉంటానా కరెక్ట్ ఈ టైంకి ఎత్తుత నేను రేపు టూ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ టైం కి ఎత్తుతా
హు
మని కొంచసేపు పండుకునే టం వన్ కి చదువుదాం వన్ అయిపోయింటంది టూ కు చదువుదం టూ కూడా అయిపోతుంది ఫైవ్ కి చదువుదాం ఫైవ్ కూడా అయిపోయి ఉంటుంది
ఇప్పుడు వస్తుంది భయం
హు ఇప్పుడు కూర్చునేంది ఇంకొంచెం సేపు ఒక గంట చదువుతాం అనుకో
హు
చా టెన్షన్ టెన్షన్ అయ్యో టైం అయిపోయింది ఏం చేసేది మార్నింగ్ నుంచి అనే చదువుకునే ఉంటే బాగుండే అనిపిస్తుంది
అంతే సేమ్ నేను అట్నే చేస్తా అప్పుడు గబగబా గబ గబా నైట్ అంతా మేల్కొని చదివి
హు
అట్లా రోజు చదివితే మనం టాపర్స్ అయిపోతాం ఏమో
అదే మెంటల్ అయిపోతాది మెంటల్ కాకుండా చూసుకుంటే చాల మల్ల అంత ఎక్కువగా చదువుకూడా అమ్మ
హు అది నిజమేలే
ఆ నాకు ఒసారి టీచర్స్ లోనే అనిపిస్తుంది చదివి చదివి ఏమన్నా మెంటల్ అయిపో ఇనని మూవీలు అనిపిస్తుంది ఆ మాకి ఒకసారి ఆప్టిట్యూడ్స్ సర్ ఉన్నాడ్లే
ఆ
అ ఆ స ఇం ఇప్ప నెహలు కండసమి ఒ ఒక సారు ఉన్నడా ఆ సా సర్ కూడ అంతే పెన్ను చైలో బెట్కూకూడదు ఆ ఏమన్నా క్యాప్ చేయిల పెట్టుకోక్ రు చేలు కింద బెట్టుకోకూడదు వచ్చేసాడు మీద మీదకే
ట్టిిగుండల నీను
చాలా
ఊ
హింగో అమ్మె ఉంది వేరే సెక్షన్ కి ఆమె క్లాస్ టీచర్ అనమాట ప అవు ఒస్ మార్నింగ్ మార్నింగే వచ్చి తిడతా ఉంటుంది ఏం చేసేది ఎట్లా ఎట్లా మూడో తుండో అమ్మకి మార్నింగ్ మార్నింగ్ తిట్టేకి
కొందరు అట్లే ఉంటారు తిడదామనే ఉంటారు మాకు మా క్లాస్ టీచర్ అలాంటిదే ప్చ్ తిడతనే ఉంటుంది ఎప్పుడు ఆమెకి మా క్లాస్ వాళ్ళు అంటే కాదంట మీ క్లాస్కి రాను కానీ దుదృష్టం ఏమంటారు అన్ లక్కీగా మీ క్లాస్ టీచర్ అయిపోయిన
ఊ దురదుష్టమ్ ఏనన్న ద్రుర్ ద్రు దుర్దద్రుష్టం ఏందంటారు
ఆ ఏ ఇంత కోపిష్టెందో ఆమ
ఆమె దగ్గరే నేను ఫస్ట్ కలెక్షన్ కి పోయినా ఎవరనా నా దగ్గర కలెక్షన్ చేపిచ్చే వాళ్లు అంటే రండి మా అబ్జర్వేషన్ రికడ్లు తీసుకొని అట ఫస్ట్ పోయినా నేన్ నేనే పోయినా ఎవ్వరు లేయడం లా నేన్ పోయి చేపిస్తున ఎట్లా చింపుతారు అసలు మీర్ తె చిన్నగా కొంచెం పెద్ద పెద్దగా పెట్టండి అంటుంది అసలు మేము ఎంత పెద్ద పెద్దగా పెట్టినము అవుట్పుట్స్ దాన్ని ఆమె చిన్నగా అంటుంది
ఆ ఇంకా ఆమకింకా ఒక్కొక్క పేజీ పెట్టి ఇంకా జిరాక్స్ దీ పిలే మమ్ మాస్తులు అముకోల వాటికి
మొత్తం మనీ అంతా ఈ జిరాక్సులకే అయిపోతానమ్మా
ఆ ఏందో స్వామి నాకు ఎందుకో అర్థం కదా జిరాక్స్లు ఫోటోలు తీసుకోని ఉంటే సరిపోతది కదా
ఊ ప్చ్ అది అది అది ఒక సైడ్ పెడితే ఈ హైలెట్ తెమంటే అబ్జర్వేషన్లు రాయాల రికార్డులు రాయాల
ఆ
అది హైలెటు కాలేజ్ లో ఒక దాంట్లో నాసే సరిపోదా ఎనిమిద ఎఫ్ ఎయిట్ ఎయిట్ బుక్స్ లో రాయాల
నిజంగా బీటెక్ అంటే ఎట్లుండాలంటే మాన్యువల్ ఇచ్చేయాలి అన్ని వాళ్ ఇచ్చేయాల మనం మా తె మొక్కే రీడింగ్స్ రాసుకోవాలంతే
ఆవున
ఈ రాయడాలు
విలేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ థింగ్ నుంచె ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది వీళ్ళు ఎట్లంటే అబ్జర్వేషన్ రికార్డ్ అబ్సర్వే
ఇచ్చింది కాల్ జెయ్ అంతే అవి ఏమన్నా మనకి ఏమన్నా మనం పొడి చేస్తున్నామా అవి రాస్తా అంటే లేదు
ఇంగో ఆ ఆ ఇంకేమి ఏమన్నా ఏం చేస్తున్నారు తినేకి?
మమ్మీ ఇంకా చేస్తా వంకాయ తాలింపు చేస్తాంది మా ఊర్లో వంకాయలు పీకినార వాళ్ళు వేరే వాళ్ళు
ఆ
ఇంకా ఈ రేట్ తక్కువ ఉన్నాయనో ఏమో? అందరికి ఇచ్చేసినారు ఊర్లో ఊర్లో అంతా వంకాయ్ తాలింపులే
ఏకలర్ వంకాయలు పర్పల్ ఫుల్ పర్పల్ ఉంటాయ్ చూడు అవా లేకుంటే కొంచెం పర్పల్ గ్రీన్ ఆ ఆ ఆ అవే అంట లే బాగుండేటివే కదా
ఉమ్ బాగుంటాయి ఎవర్ని అడుగు రసము వంకాయ్ తాలింపు రసము వంకాయ తాలింపు ఉమ్ ఇంకా
ఉమ్ ఏం లేదు వర్క్ ఉంది అయితే మళ్ళీ చేస్తాను.
అమ్ ఆ సరే బాయ్ నాకు
ఉమ్ బాయ్